అన్నీ ఈరోజు టాపిక్ ఏంటిదండి.
ఈరోజు టాపిక్ చెప్పండి. మీరే ఏదైనా టాపిక్
మీరే చెప్పాలండి ఏం చేస్తున్నరు. ఆ అండి నిద్ర వస్తుంది అండి నాకు పేమెంట్ వస్తలేవ్ ఓకే ఓకే ఓకే చెప్పండి దరిద్ద్రంగా ఉందండి నకైతే కొట్టుకుంటుర్రు. ఫ్రీ బస్ కచ్చాలు పాపం అబ్బాయిలకు స్వేచ్ఛ లేకుండాపోతుంది. మీరు ఎట్లా అనుకుంటురండి మొన్న కూడాడండి కొంమ్రవెల్లి పోతున్నా ఆడ గొడవ ఒకటె నేను సీట్టు ఖర్చ చేసేసినా నేను ఎశినా నేను ఎషినా ఎవడో కొన్నట్టె ఎమ్మెల్యే సీటు కొన్నట్టు అమ్మాయిలట్లున్నారు అమ్మాయిలే ఎక్కువ
అవున చాలా డేంజర్ గా గొడవ పడుతుర్రండి జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంర్రు బస్సుల్లల్లా
అబ్బాయిల కాన్నా అమ్మాయిలే ఎక్కుతారు అందరు ఉం ఇంకా అని అవునండి
అయినా ఫ్రీ బస్ ఎందుకు పెటింల్లో ఎమోసలు
ప్రోస రేవంత్రెడ్డి ఎందుకు అట్లా పెట్టిండో ఎం వ
ఆ ఉత్తి స్టడీ చేసే స్టూడెంట్స్ కి పెడతే అయిపోవండి
నేను అదే అనుకుంట
జాబ్ ఆ జాబ్ చేసే వాళ్ళకి స్టడీ చేసే వాళ్ళ
ఇప్పుడు అంతయిట్ల పెట్టి ఉం మస్సలోడు కూడా ఎక్తురు అ
మొన్న కూడా మేము కూడా ఎక్కడికి వెళ్తే మొత్తం బస్సు ఫుల్ అయిపోయిందండి అసలు నిలబడ్డా కూడా
ఉం అ
అసలు ఊరు ఈ బస్సులల్లా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే అమ్మో
నాగసలు ఆ నేన్ లాంగ్ జర్నీ కోల్ఎక్కే పోతున్నా అండి వామిటింగ్స్ అవుతునే ఎందుకైతునేఎ అర్థమ అయితలేదు
అండి
ఉం ఎందుకు ఏమో బస్ అంటే పడతలేదో లేకపోతే ఏమొ అర్ధం అయితలే హలో
ఆ చెప్పండి
చెప్పండి ఇంకా బస్ ఎన్ని గంట్లకి వస్తాదండి ఆ
మాకైతే మార్నింగ్ నై
ఉహు మరి మెల్ల కప్పుడా సె
వెళ్ళేటప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ కెళ్ళి వెళ్తాం కాబట్టి అవైలబుల్ గానే ఉంటాయంండి
చాల అంటడి పొద్దుట
ఏయి అందండి ఎంత మేము నైన్ ఓ క్లాక్ వచ్చి వెయిట్ చేస్తే ఎంత టైం అవుతుందండి అసలు బస్సులే రావండి
రాల మ్మ్ మా
ఈ ఫ్రీ బస్సు పెట్టి దగ్గర నుంచి మెట్ల వరకు నిలబడుతంది
అవునువు నమ్మాలే అంతా ఒక అమ్మాయి అయితే మొన్న రేంస్ కూర్చిన ఒక అబ్బాయిని కొడుతుంది నేను వేసుకు సీట్లు ఎందు కూర్చున్నా ర పాపం ఆయన ఏం చేస్తాదని ఆయన పైస సలు వెట్టటి కుసుంటన్నాం ఆమె ఫ్రీగానే కదా నిలబడితే ఏమన్నా అయితుందా అవునండి కాదండి
బస్సులలో రష్ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళ బుద్ధి కూడా అయితులేదండి
హ్మ్మ్ మ అందరు బస్ ఎక్తార అండి బైక్ ఉన్న బస్ ఎక్తార ఉన్నా బస్ ఎక్తార
మ్ నేనైతే తక్కువ అని బస్సు లో పోవడం నడుచుకుంటునయినా పోబుద్ధి ఔతుంది కాని బస్సు లో అయితే కష్టం అనిపిస్తుంది
ఉమ్
ఉ
హ ఇంకా అండి సిద్ధపేట బస్ న బస్ లో అయితే నేను సాక్రిఫైస్ చేస్తా కాని ఆన గడవ పడానండి
ఏ గొడవ పడ్డార
వాంటారా
నేను కూడా ఎప్పుడేవరితో పడ్లేదండి
సారు నడి అవును అసలు ఎందుకు అట్లనో ఏమో
ఈ మాధ్య బస్సు కూడా టైంకి వస్తలేదు ఎప్పుడో ఎక్కితే మేము సార్ నైట్ వెేటప్పుడు ఫోర్ సిక్స్ ఓ క్లాక్ ఎక్ నైన్ కి దిగినమండి ఫోర్ కి ఎక్కుతే ఫోర్ కి ఏక్కితే నైన్ కి దిగినం మండి
గంతలేటా ఎందుకండి హ్మ్ అతే కష్టం ఉడకపోతది టు టైట్ టైట్ మొన్నయితే టికెట్ కూడా తీసుకోలే అట ఒక ఆమె టికెట్ ఆమె పోయి అడుగుతదా టికెట్ ఇగోండి అని అడగాలా ఆమె అదానికి హ్మ్ ఆమె టికెట్ తీసుకోవాలంటే బొట్టు పెట్టి చేప్పాల అని ఇమన్నారు నన్ని ఎందుకు అంటావ్ ఈమె లొల్లి పెట్టుకుంటుడు ఇగ పోయేదాకా వాళ్ళ లొల్లే ఉంది మళ్ళ మము మా బస్సు లో అయితే మెయిన్ స్టాప్ కాడ ఆపుతారు గాని ఇడ గోదాం దెగ్గర ఆపమంటే అసలే ఆపరు
అయ్యో
హ్మ్
పానీ పాపం కండక్టర్లను కూడా ఎట్లా పడుతే అట్లా అం రండి పాపం
అవునండి డైవర్ది తప్పు కండ టదిగాని పెట్టిన్న రేవంత్ రెడ్డి ది తప్పు
అవును పాపం వాళ్ళేమో కింది వరకు ఎట్ల వరకు నిలబడితే ఏమైనా పడిపోతారు ఏమైనా ఇబ్బంది అవుతార అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళకి మళ్ళా బాధ మీంద వస్తది కదండి ఆ పాపం అట్ల వాళ్ళు ఆలోచిస్తే దీళ్ళ కూడా వాళ్ళ మీదే రివర్స్ అయితా ఉన్నారండి
డే గ
ఈ జనాలు కూడా ఎ రున్న రంటే నెక్స్ బస్ వస్తుందని చెప్పినా కూడా వెయిట్ చేయకుండా ఇంకా కొంచం సేపు వెయిట్ చేసి అయిపోతం అది కూడా వెయిట్ చేయకుండా ఫుల్లు టన్ను లే ఎక్కుతారు అందుకే ఇరికి ఇరికి
అవునండి అండి హ్మ్ హు మా కాడ ఉంటాయి
ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ముసలొళ్ళు చిన్నోళ్ళు అం అందరు అడికి ఇడికి వీహారయాత్రలకు పోయేసి వస్తున్రు అండి అన్ని ప్లేస్లు తిరిగేసి వస్తున్రూ
నేను కూడా అయితే నేనైతే ఏం ఎక్కువ పోలేగాని ఒక్క స్వర్ణగిరికి పోయినా ఊరికే బస్ స్టాండ్ కి ఇంటికి ఇట్టే తిరుగుతాం అంతే ఇక హన్మకొండ కూడా పోయినా అంతే మీరండి
నేను హైదరాబాద్ పొయ్యెసి వస్తున్ ఏఏ స్వర్ణ గిరి పల్లె పల్లే కు పొయేసి వస్తుండు రండీ అంతే ఏమ్ తిరగాల నిన్ కూడ
కొందరు అయితే గీడికిడీకే ష్టాపింగ్ అని ఇట్లా ఆధార్ కార్డ్ పట్టుకుపోతారండి మేము అట్లా కాదు ఆటోలే పోతామండి నడుస్ పైన పోతాం అండి బస్సు అంటే భయం అయితాది కోచ్చాన్
అవునండి ఇప్పుడు భయమే అయితుంది ఎక్కాల అసలు పిల్లలు ఉన్నా కూడా ఒత్తి ఒ తేక్కుతురు
మ్మ్ ఏమైతాదొ ఏమో అసలు బస్ లో ఊపిరాడక సత్తా పడిపోయరు ఆ రేవంత్ రెడ్డిదే అంటారు
మరే ఆ జాబ్ చేసేటొళ్ళు ఎక్కువ మంది ఉండాలి కానీ అలా ముసలొళ్ళు తిరిగేటొళ్ళు ఎక్కువ మంది ఉండారండి
అదే కదా ఆ పరుపు ఇంట్లొ బకెట్ లు సంచులు అవొటీ మల్లా
అయ్యో ఒకటి వాటి వల్ల ఇంకా స్పేస్ ఉండ
ఉ అవును అసలు ఏమ్ అవుతున్నట్టు అయిదు కల్లా వస్తానాని
పోవాలే అంటే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా ఇవాళ
మ్మ్ వునా మీ అమ్మాయిలు ఆపినా ఆగరండి కొందరు అయితే బస్సు హు అబ్బాయి తయ ఇట్లా చెయ్యిఉపటికనే ఆపుతారు ఎంతంటే పైసలు వత్తయని
ఆ
మ్
ఏడండి ఇప్పుడేతే ఏడ చుసిన జనం జ నం జనం
అందుకే అందరు కలిసి అసలు స్టడీ ఉన్న వాళ్ళకి ఇయ్వాలి ఏం లేనోళ్ళకి ఇయొద్దని లొల్లి పెట్టుకోవాలే అప్పుడు నోరు మూసుకుంటది హు ఏం పోయిందండి సౌండ్స్ లైట్ ఏసారా అండి
అవునండి
ఎ ద
మ్ హు మీ అయినే అన్నడు
ఏమో అండి ఏమన్నానయ్ పర్లేదు
అసలు దేవుడ ఎప్పుడెప్పుడు ఫ్రీ బస్ తిస్తారా అని ఉందండి నాకైతే
అప్పుడు తీషేత్తరా అని ఉంది
తీసేస్తే అందరు కొంచెం ప్రశాంతంగా ఉంటారండి ప్రశాంతంగా
కానీ మనం కూడా పైసలకు ఇబ్బంది అయితది కదండి
ఏేడా అండి ఇరవై రూపాయలు పెట్టుకొని మంచిగా ఫ్రీగాన్నా పోవచ్చు కాని ఇరికిరికిట్లా పోవుడేందుకండి
ట్టే అన్ని హా
హు అదే అంటున్నా
హు నెక్స్ట్ మేం చెయాలా అండి ఉ
మీ ఇష్టమండి
చేస్తా అండి మంచిది టాపిక్ తోని ఉండండి
ఈసారి టాపిక్ మిరే చెప్పాలండి బాయ్ సమాప్తం
స్ సమాప్